హలో
ఏంజేస్తన్నరు
ఏం లేదండి మీరేం జేస్తున్నారు
మేము మాకు ఇప్పుడే పన్లయ్యిపోయినయండి బిజీ ఉండే
అవేం పనులండి మీరంత అంత చేసే ప
జేస్తాం
పెద్ద పనే
ప్రోగ్రామ్స్ఉండే
మీరు కొంచెం సిగ్నల్ ఉన్న చోట బోవండి హలో
అదే మా మా కాలేజీ లో ఈవెంట్ ఉంది
ఉమ్
పనుండే
అవునా అంటే మీరు మానేజరా దాంట్లో
ఆ అయి ఇయినా అట్లే అండి అన్ని పనులు నేనే చూసుకుండు
మరి అంత బిజీ గుండి నాకేందుక్
అరే చేపిత్తాన్న పక్కన ఇక్కడ మాట్లాడితే మీగ్గు డోస్తయి గదా కొంచెం అని
అవునా నేను ఖాళీగుంటనండి నాకేం పనిలేదు మీ లెక్క బిజీగా ఉండను నేను. ఖాళీగుంట
అవునా
హ
తిన్నర హలో ఆ తిన్నాం తిన్నాం తిన్నాం ఏం కీ
మాది పప్పు కర్రీ
అవునా ఎక్కడా హాస్టలా
ఆ హాస్టలె అండి
అవునా
ఇక్కడే పక్కనే వరంగల్ బొల్లికుంట దగ్గర వా
ఓ అక్కడ మీ మీ కాలేజ్ లో ఏమన్నా ఈవెంట్స్ ఉన్న ఉంది కదా రేపు ఎల్లుండి ఆ దానికి మేనేజర్ నేనే
వావ్ కలుద్దామండి మనం
ఆ మీకు ఇక్కడ ముందు సీట్స్ ఏమండగాలంటే చెప్పండి నేను ఎంతమంది మీ ఫ్రెండ్స్ మీరు ఎవరినా వస్తా అంటే మీకోసం సీట్స్ ఉంచుతా
ఓకే
ఆ ఎవరన్న ఉన్నారా అండి మీ బెస్ట్ ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరం ఎవరు
మా బ్రేస్ ఫ్రెండ్ ఎప్పుడు రూమ్లో పడుంటదండి ఆమెకెంపని పడలేదు మీ లెక్క బిజీ కాదు ఎప్పుడు కుక్క లెక్క తిరుగు తిరుగుతూ ఉంటది
అంటే మంచిదేనా
మంచిదంటే మంచిది కాదండి అస్సలు అందుకే నా బెస్ట్ ఫ్రెండ్ అయింది
అంటే మీరు కూడా మంచోళ్ళు కాదు అందుకే అట్లాంటి వాళ్ళతోడు ఫ్రెండ్ చెప్ చెప్తారా
ఇష్టా
అట్లా కుక్క లేక్క తిరిగేటోళ్ళు ఎప్పుడు పండుకొని ఉండేటోళ్ళు ఈ గ బధకం అంట కదా అట్లాంటోళ్ళు మంచోళ్ళంట నేను చాన్ దగ్గర చూసా
నీ నా మీరు అనుకుంటారు కానీ నాకైతే అట్లా కదండి
అవునా కానీ మీరు ఎందుకు ఎతకారంగా అంటారున్నకు ట్లనిపిస్తుంది అంటే తను మంచిద అనుకుంటా మీరు తన గురించి కావాలని ఇట్లా చెప్తానట్టుంది
లేదండి అంటే మేమా మీరు మీరు అక్కడండి చెప్తున్నారు నేను కళ్ళ ముందే చూస్తున్నా
అవున ఆది కూడా నిజమేలే ఏం పేరండి తన పేరు
తన పేరు సుస్మిత అని
అవునా ఆ ఆ పేరు పెట్టుకున్నోళ్లు మంచోళ్ళు అనుకుం దారావా అవునా బాగుంది పేరు నైస్ నేమ్
కుక్క కుక్కాని ముద్దుగా బట్ పిలుత్తే నేను
అది కూడా బాగుంది అంీ ఎందుకు పాపం తనని మీరు బాగా ఏడిపిస్తారు అనుకుంటే కదా ఏం మాట్లాడుతున్నారు
లేదండి ఎంత
నా తెలిసి మీర రీట్లో తేడా మీరే
ఇయ్యో అంటే మీరు అట్లా మాట్లాడుతున్నారంటే సుష్మిత పక్కనే ఉండేతోళ్లను కొట్ట